హలో హలో మేడం నమస్తే అండి
నమస్తే మేడమ్
నమస్తే మేడమ్ ఏం చేస్త
మేడం నమ నమస్తే మేడం ఖాళీగా కూర్చున్నాం మేడం మేడం కూర్చొని ఉన్నాను అట్లా లైట్గా ఆ గాలి వస్తుంది కొంచెం
ఓకే
కుచున్నాను మేడం
అవునా చెట్లు నాటుతారా మేడం మీరు
ఆ అంటే ఈ వర్షాకాలంలో నాటుతాం మేడం సాధ్యమైనంత వరకు అయితే ట్రై చేస్తా ప్రయత్నిస్తా మేడ ఊర్లో ఊర్లో ఉం టే ఊర్లో ఉంటే మంచి గ్రామం మంచిగనిపిస్తది మేడం కానీ ఇక్కడ సిటీలో ఆ కుండీలలో పెట్
అవును అవును మేడం
మ మన ఊర్లలో అయితే మంచిగా నేళ్ల మీద మట్ ది మంచి ఉంట ఉంటది ఎంతంటే అంత మట్టిలో మనము మంచిగ మొక్కలు నాటుకోవచ్చు కూరగాయలు కూడా పెట్టు
కూరగాయల చెట్లు నాటే వాళ్ళం మేడం మేము మాకు అమ్ మా అమ్మ వాళ్ళ ఇ ఇంటి దగ్గర ఓపెన్ ప్లేస్ ఉంటది సో మేం కావాల్సిన కూరగాయలు ఏవైతే ఉంటాయో బెండకాయలు చిక్కుడుకాయలు వీటన్నిటి ఆ విత్తనాలు అవనా తీసుకొని వచ్చి మా ఇంటి వెనకాల పెంచుతాం అన్నమాట మేము చెట్టు మీద నుంచే కూరగాయలు అవన్నీ తీసుకుంటాం మేము అవే కరిసొన్ కుంటాం మేడం
ఆ మేడం మంచిగా ఉంటాయి మేడం అట్లా పండించుకొని తిన్న కూరగాయలు అప్పటికప్పుడు తెంపుకొని మంచిగా వంట లు వేసుకుంటే ఆ టేస్ట్ మస్
ఆ టేస్ట్ అవును మేడం ఫ్రెష్గ గ ఉంటాయి కదా మేడం ఇప్పుడుంటే బయట కూరగాయలే వాళ్ళు ఎప్పుడో తీసుకొస్తారు ఎన్ని రోజులువో ఉంటాయి ఆ మనం తీసుకొని వచ్చ ఇంట్లో పెట్టగానే అవన్నీ వాలిపోయినట్టు అయిపోతాయి మేడం మొత్తం
అసలు ఇప్పుడు ఏ సిటీలో అయితే మన ఊర్లోనేనైతేనేమో ఇప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు కూరగాయలు అట్లా చేసుకుంటాం కదా మేడం ఇక్కడ అయితే వారం రోజులకి సరిపోయాన్ని కూరగాయలు తెచ్చుకుంటే ఈ రోజు తెచ్చుకున్నాయి మళ్ళా రెండు మూడు రోజుల తర్వాత వన్డే వరకి అందులో ఉన్నద అంతా వెళ్లి పోయ్ అసలు కూర అంత చప్ప చప్ప
అవును మేడం టేస్టే ఉండట్లేదు అసలు ఇది వరకు వచ్చినంత క్వాలిటీ ఇక కూడా ఏం రావట్లేదు మార్కెట్ లో ఆసలు
అన్ని కెమికల్స్ కెమికల్స్ అయిపోయినాయి మేడం అసలు తిన్నది కూడా ఉ ంటికి తుందో పడతలేదో అనిపిస్తుంది అవును మేడం అప్పడు అమ్మమ్మ మన అమ్మల కాలంలో మనం చిన్నగా ఉన్న ప్పుడే న్యాచురల్ అ
నాచురల్ ఉన్నాయి మేడమ్మా అవును ఇప్పుడు మన పిల్లల జనరేషన్ కి అలాంటివి ఏ లేవు మొత్తం కెమికల్స్ కలిపిన
అవును మేడం దానికి తగ్గట్టుగా పిల్లలకి రోగాలు మనకి కూడా ఆ అసలు ఎంత
ఇవన్నీ వస్తున్నాయి
అవును మ్యా
ఉ
ఉ ఇంకా మేడం మీరు చెప్పండి అదే ఇది మరి ఇంకా ఇంకేమేమి స్పెషల్స్ చేసుకున్నారు, ఇంకే ఎంజాయ్ ఎట్లా చేసారు సమ్మర్ లో
సమ్మర్ హాలిడేస్ అండి అయితే టూర్ కెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, కొన్ని డేస్ కొన్ని డేస్ ఇంట్లోనే ఉండే పిల్లలతో ఆ లుడో గేమ్స్ అని, చెస్ గేమ్స్ అని, స్నేక్ అండ్ లాడర్ గేమ్ చ్ అష్టా చెమ్మ ఇవన్నీ గేమ్స్ ఇంకా మా ఇంట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పిల్లలు ఉంటారు వాళ్ళు వీళ్ళ అందరు కలిసి మా పిల్లలు అందరం కలిసి అష్టచమ్మ ఆడుకుందాం షో గేమ్ ఉంటుంది కదా మేడం అద ఒక గేమ్ ఆడ్గు నము చ చిటీల్ ఆడ్ కున్నాం సో ఇగా సమ్మర్ హాలిడేస్ న్నీ ఈ విధంగా గడిచిపోయినాయి
మేము కూడా మా పిల్ మా మా ఇంటి పక్కన పిల్లలు మేమ అందరం కలిసి క్యారం బోర్డు అష్టచమ్మ చెస్సు ఆ ఇలాంటి ఇవన్నీ ఆడనాము ఇక మిగతా టైమ్ లో టీవీలో కొత్త తెలుగు మూవీస్ ఏమన్నా వస్తే పెట్టుకు
మూవీస్ చూడ్డము మ్
అంత అ ఇంకా నాకు అంటే కామెడీ మూవీస్ నచ్చితాయి ఫ్యామిలీ పరంగా ఉంటే ఇప్పుడు మన ఇంటికి సంబంధించినవి అన్ని అందులో ఒక కన్క్లూజన్ ఒక టీవి దాన్ని ఏమంటారు సమాచారం ఉ డాలి పిల్లలకి అంటే దాని గురించి ఒకటి నేర్చు కునేటట్టుగా ఉండాలి సినిమా అంటే ఆ అలాంటి
ఏదో చూసిన ఆ చూసినాంమంటే చూసినట్టుగా ఉండవ్ ఒక మంచి మెసేజ్ అనేది మనకు వచ్చేలాగ ఉంటే మనకు పిల్లలు కూడా అవి మని
మళ్ళీ తల్లిదండ్రులు పిల్లలు కలిసి చూస్త స్తే అలాంటి సినిమాలు ఉంటాయి అంటనే వాళ్ళకి అర్థమవుతుది మనకి ఈ అర్థంమయితే మంచిగ ఉంటది. అంటే పిల్లలకు కూడా సినిమాలల్లా పెద్ద వాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత మన తోటి వాళ్ళతోటి ఎలా ఉండాలి. ఆ తత ఫ్యూచర్ లో ఎట్లా సెటిల్ అవ్వాలి. అసలు తల్లిదండ్రులను ఎట్లా ఏ విధంగా చూసు. కుంటే సంతోష పడతారు సంతోష పెట్ చనేటి సినిన్మాల్లా కొన్ని కొన్ని పిల్లలు అవి చూస్తారు కాబట్టి వాటి దారా అట్రాక్షన్ ఉంటది కాబట్టి. అలాంటి మెసేజ్స్ పిల్లలకు అందిస్తే పిల్లలు పెద్ద వాళ్ళు ఉ నేర్చుకుంటారు. అలాంటి మెసేజెస్ క పల్సరీ ప్రతి సినిమాలో ఉంటే పిల్లలు చెడుకు అలవాట్ పోకుండా మంచి అలవాట్లు వస్తాయి. ఆ మంచి ఇప్పుడు స్నేహితులు కూడా మంచి స్నేహితు ఉంటేనే పిల్లలు కూడా మంచి వాళ్ళు అయితరు. ఆ అదే చెడు స్నేహితుల దగ్గరికి వెళ్తే చెడుగా అయిపోతా అంటారు. ఆ అసలు ఇటు స్నేహితులు కరెక్ట్. ఉండాలి అటు మనం వినే మెస్ స్ గానీ వినేవీ యినా కూడా అది ఆ మంచి అర్థం చేసుకునేలాగా. ఉంటే పిల్లలకు కూడా అమ్మో ఆ వా వాళ్ళ బ్రెయిన్ పవర్ ఎట్లుంటది. వాళ్ళ బ్రెయిన్ అనేది ఆ వినడం దాన్ని గ్రహించుకోడా అమ్మ అవునా గి కం పదాన్ని వాళ్ళకి ఆలోచన పెరుగుతుంది
పెరుగుతా ఉంటది వాళ్ళ ఆలోచన విధానం అనేది చేంజెస్ అవుతా ఉంటాయి మన చుట్టూ చుట్టు ఉండే వాటిని బట్టే పిల్లలు అనేది ఆ ఏదైనా నేర్చు కుంటారు మన చుట్టూ మంచిగా ఉంటే పిల్లలు కూడా అన్ని మంచి అలవాటు అన్ని నేర్చుకుంటారు మంచి మాట్లాడుతారు మంచి ఉంట అందులో అని రిలేషన్ షిప్ అనేది మంచి మెయింటైన్ చేస్తారు పిల్లలు అన్ని మంచి ఉంటది వాళ్ళ లైఫ్ కూడా బాగుంటది ఫ్యూచర్ లో కూడా
అవును మేడం ఉమ్ అదే ఇంకా ఊర్లా ఊర్లాకున్న
సిటీలో చాలా తేడా ఉంటది
చాలా తేడా ఉంటది మేడం మన ఊర్లలో మంచిగా లేవగానే మంచిగా టైం పాస్ అయిత అంటేది మళ్ళీ వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు వెళ్
అవును మంచిగా వంటలు తీసుకుంటారు మళ్ళీ ఆ ఈ ఈ ఫోన్లుట్ కట్టుకొని కూర్చోడము టీవీలు ఇవన్నీ ఏమి ఉండయి మంచిగా పల్లెటూళ్లల్లో మంచిగా సాయంత్రం కాగాని ఇంత పువ్వులు అల్లుకుంటా గగాద్ద మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకోం త కూర్చుట ఉంటాంటరి
అవును అవును మేడం అసలు అట్లా మంచిగా అనిపిస్తుది కానీ మన ఇక్కడ ఈ సిటీలో ఏంది ఎవ్వ తిండ్లల వాళ్ళు ఉండడం ఎవ్వరి పనులు వాళ్ళు చేసుకోవడం అసలు పక్క వాళ్ళు ఏం చెస్త పక్క వాళ్ళు ఉన్నార లేరా అనే
లేరా అనేది ఎవరు ప పట్టించుకోరు ఎవరెంటి ఇంట్లో లో వాళ్ళే ఉంటారు ఒకవేళ మాట్లాడదాంని చూసినా కూడా ఏదో ఒక పని ఉంది అని చెప్పేసి ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతేనే ఉంటారు ఎవరు ఉండరు చెయ్యరు ఉమ్
అత్లా కూడా స్ట్రెస్ అయి తుంది మేడం ఇప్పుడు ఆ ఒత్తిడి వాళ్ళకి ఏంటి ఫీలింగ్ ఉంటందిని అంటే లేవడము పనులు చేసు పోవడం వెళ్ళడం రావడం గివ్వే సరిపోతా ఆ అంటే అసలు పక్క వాళ్ళ ఆ
లేచిందంటే ఇగా ఈవినింగ్ వరకు మొత్తం ఇవే ఉం ఉంటాది కదా మేడం ఇంట్లో పనులు చేసుకోవడం అదే రోటీన్ వర్క్ చేయడం మే అయితుంది దీని వల్ల మనకి కూడా స్ట్రెస్ ఎక్కువ
అవును అవును అసలు కాలే ఇప్పుడు ప్రతి మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా కాలక్షేపం లాంటివి అలాంటివి ఆ కొన్ని కొన్ని గేమ్స్ లాంటివి టైం పాస్ కోసం అంత
అవును ఇలాంటివి ఆడుకుంటే కొంచెం మంచి అనిపిస్తాది మనకి కూడా కొంచం
రిలాక్సేషన్ అవును మేడం చిన్నప్పుడు అలాంటివి చేస్తే వీక్లీ వన్స్ అయినా కనీసం అలాంటివి చేయిస్తూ ఉండాలి ఉమ్ వాకింగ్ చేస్తారా మేడం మార్నింగ్
చేయిస్తాం మేడం మార్నింగ్ ఇంట్లోనే ఇగ మనకు లేవగానే ఇంటి పనులతోనే వాకింగ్ అయిపోతది కదా మేడం మనకి ఇంకా స్పెషల్ గా వాకింగ్ చేయాల్సిన పనే ఏమిీ లేదు అదే మనకు అటు ఇటు పరిగెత్తడమే సరిపోతది మార్నింగ్ లే వచ్చిందంటే మళ్ళీ నైట్ ఈవినింగ్ పడుకునేంత వరకు మనకు వాకింగ్గే అయితూ ఉంటుంది డైలీ
అవును కానీ అన్ని కాలాలకంటే వర్షాకాలం మస్తు అనిపితది మేడం ఎందుకంటే అన్ని చెట్లు పచ్చగా ఆ మంచి అనిపిస్తాది చల్లాగా ఉంటది మళ్ళ కొ కొత్త పంటలులేేస్త ారు ఆ అవి మో మొక్కలు మోలుస్తాంటే మస్త్ అనిపిస్
అవును ఆ మట్టి వాసన కూడా బలే వస్తా ఉంటది మేడం వాన పడే ముందు వాన వాసన వస్తాది కొత్తగా అన్ని చిగురిస్తా ఉంటాయి అన్ని మంచిగా ఫ్లవర్స్ భలే ఉంటది మేడం
అవును మేడం ఆ వర్షకాలం ప్రకి పకృతి అంతా మస్త అనిపి ది ఆస్వాదించాలని అనిపిస్తా ఆ పక్షులు గానీ ఆ పిట్టలు గాని అవన్నీ చాలా చాలా మంచిగా అనిపిస్తవి అసలా అలాంటి ప్రకృతి మళ్ళీ ఇప్పుడు. ఈ ఎండాకాలం ఎప్పుడు అయిపోతుందో. మళ్ళీ బఠశాలే అప్పుడు పడతాయో అప్పుడు మళ్ళా అలాంటి వాతావరణం చేంజ్ అయితుంది.
ఈ ఎండలు అట్లా కొడుతున్నాయి.
అసలు ఇది మెయిన్ అదేమంటారు, మేడం స్టార్టింగ్ ఎండాకాలంలో ఎక్కువ, ఉ వేళ వ
అదే కదా మేడం లేదు, అసలు ఏ మాత్రం ఎండలు తగ్గ దగ్గం కూడా తగ్గట్లేదు, ఇట్లా మొత్తం నిప్పుల మీదనే ఉన్నట్టు ఉంది. ఎండ అయితే,
అవును మేడం అవును మేడం అట్లుంది. అసలు ఇగో ఇప్పుడు వేడి, గాలి వస్తుంది. ఇట్లా
ఉ అవును మేడంమ్ చాలా వేడి వస్తుంది. అసలు హ
కలస్తే ఎట్లా కూల్ అంటే రాగానే వాటర్ తాగు, సరే ఏం చేస్తారు, మేడం
లేదు మేడం రాగానే కాసేపు కూర్చున్నా, తర్వాతనే తాగుతా మేడం. ఎప్పుడు కానీ బయటికి వెళ్ళొచ్చిందంటే, కూల్ వాటర్ సడన్ గా తాగుద్, దంట అలా తాగద్దంట సో ఇక రాగానే ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని వాటర్ తీసుకుంటాము.
అవును మేడం, ఫ్రిడ్జ్ వాటర్ మేడం
ఎ కుండ వాటర్ మేడం, ఫ్రిడ్జ్ వాటర్ పడవు, కొండ వాటరే మంచిది, అదే ఫ్రెష్గా ఉంటాయి. మంచిగా కొత్త, కొత్తకుండ కొనుక్కోవాలి. రావడము ఇక ఉగాది పచ్చడికి అయితే, మొత్తం ఉంటది. మేడం ఉగాది రోజు అయితే,
ఆ మేడం దాన్ని నిండ చేసి, కుంట్ర ఎంది
అంటే దానిడి, అంతే దానిండి ఏం ఉండదుగాని, ఇక నార్మల్ గా చేసి, తీసుకుంటాం, మేడము అది ముగ్గురమే కదా,
ఆ మేడం అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఉంటారా. మేడం మీతో పాటు,
అత్తమ్మ వాళ్ళు మాతో పాటు ఉన్నారు. మేడంమ్ మా నాకు కొంచెం దగ్గరలోనే ఉంటారు. ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా ఇప్పుడు మేము అటు వెళ్ళడం జరుగుతది అంతే ఒక దసరా పండుగకి అటు ఎళ్తాం మేడం సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి ఎళ్తాము దసరాకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎళ్తామ్
ఆ మేడం ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం మేడం
నాకు ఉగాది అంటే ఇష్టం మేడం
ఉగాది పచ్చేడ్
ఉగాది పచ్చడ భక్షాలు భక్షాలు ఎక్కువ ఇష్ స్టమ్ మేడం బక్ష్
అసలు ఆ భక్ష్యాలు ఎప్పుడు చేయ ఎప్పుడైనా చేసు
ఆ కానీ ఉగాది పచ్చడి రోజు ఉగాది ఇది ఫెస్టివల్ రోజే చేస్తాము తర్వాత చేయ్యాలని అనుకుంటాం గాని టైం కుదరదు
టైమ్ కుదరదు ప్లస్ ఆ ముహూర్తం కూడా రాదు దు ఆ ఇ ఆ ఉగాది రోజే చేసుకోవాలిని అనిపిస్తుంది మళ్ళీ అదే రోజ జు దింటనే మంచిగా
అదే రోజు చేస్తాము మళ్ళీ అదే రోజు తినేస్తమన్ ఇంకా మళ్ళీ తర్వాత ఎప్పుడైనా మ మధ్యలో చేసుకుందాం అనుకున్నా కూడా టైం దొరకదు చెయలేము కూడా
ఆ సరే
సరే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ బాయ్ మేడం